హాలో
హాలో
ఆ హలో చెప్పండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడు ఫ్రీ కొ హలో
ఆహ్ హలో చెప్పండి
ఆ ఫ్రీ టైమ్ దొరికితే మీ వాయిస్ వస్ స్తుంది హలో
ఆహ్ మీ వాయిస్ కూడా వినిపిస్తుందండి
ఆ ఏం చేస్తున్నారండి భోజనాలు అయిపోయినాయా
అవునండి అయిపోయినాయి కు పడుకున్నాం మరి జస్ట్ ఇప్పుడే రిలాక్స్ అవుత్ తున్నామండి ఈవినింగ్ టైం ఇంకా ఈవినింగ్ టైమ్ ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు ఇంకా జస్ట్ వన్ అవర్ రెస్ట్ తిసుకున్నాక స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా మి
ఆహ్ అయిపోయిందండి, తిన్నాం మేము కూడా
మీకు గ్రామం అండ్ పట్టణం గురించి మీకు ఏది డిఫ్ డిఫ్రెండ్స్ కనిపిస్తుందండి చెప్పండి ఒకసారి గ్రామం అంటే ఇష్టామా మీకు సిటీస్ అంటే ఇష్ టమా అసలు మీకు అసలు ఏ వేటి గురించి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటదండి
ఇప్పుడు గ్రామమ్ ఉంటే వాళ్ళ చెట్లు ఉంటాయి బాగా ఆ మ్యాంగో చెట్లు అన్ని అంటే వెరైటీస్ చె ట్లు పెడతారు చిన్న చిన్నవి ప్రు టు వెజిటేబుల్స్ బాగా దొరుగుతాయి అక్కడ మంచిగా అనిపిస్తుంది సిడిలెస్ అంటే ఇప్పుడు అక్కడ ఏం దొరకవు బాగా రేట్లు ఉంటాయి
ఆహ్ అదొకా వాళ్ళకి హైబ్రిడ్ ఫుడ్ అనేది ఉంటాయి ఆహ్
చూసి కూడా చిన్న చిన్నగా ఉంటది అక్కడయితే పెద్ద పెద్ పెద్దగా ఉంటాయి ప్లేసెస్ ఇంకా చెట్టు కింద మంచి వేసుకొని ఇప్పుడు సమ్మర్ లోనాంటే బాగుంటది మంచి గా అనిపిస్తది అక్కడైతే
అవునండి ఇప్పుడు గ్రామంతో
ఉంటది కూసుంటరు అందరు కలిసి ఇప్పుడు ఉంటది కదా రియల్టివ్స్ వాళ్ళు చుట్టాల్ న్ సైడ్ వాళ్ళు అందరు కలుస్తారు, మాట్లాడతాడు, ఇప్పుడు సిటీయస్ అంటే మొబైల్స్ ఏ ఎవరకు ఎవరు ఉండరు. బ అంటే బిజీగా బాగా. ఇప్పుడు జాబ్స్ చేసుకుంటారు స్కూలు బిజీ అలాగా
ఇక్కడ మార్నింగ్ వెళ్ళి, పపం వాళ్ళు ఈవినింగ్ వస్తారు. ఏదో చేసుకొని, తినడం, పడుకోవడం, వెళ్ళడం. అదే పని ఉంటది అండి అక్కడ సిటీ లైఫ్ లో బిజీ లైఫ్ లో. సో గ్రామం గురించి బా వీళ్లు పాపం సిటీ లో ఉన్న వాళ్ళు కూడా గ్రామంని మిస్ అవుతూ ఉంటారండి.
ఇప్పుడు పెద్ద సదువులు సదవాలంటే సిటు ఇప్పుడు గ్రామ నుంచి సిటీకి రావాలండి.
అవునండి గ్రామం లో చదువుకున్న పిల్లలే ఇంక సి టీలో ఇంకా ఎక్కువగా అవుతున్ సిటీ పిల్లల కన్నా గ్రామం పిల్లలే ఎదుగుతున్నారు. వాళ్ళకి మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి కష్టం అనేద్ తెలుస్తది. వాళ్ళ పేరెంట్స్ ఎలా కష్టపడి చదిపిస్తున్నారు
అడి ఉన్నారు కదా బాగా, శ్రమ పడి చుదుస్తున్నారు అందుకే. ఇప్పుడు తీగ్ర ఇక్కడ సిటీ వాళ్ళ పిల్లల అయితే పూసుంటే ఉలిసి పడితే, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం తెల్వదు ఇప్పుడైతే టెక్నాలజీ ఉన్నది కదా మో మొత్తం వాళ్ళకె చేసుకోవాలి మొత్తం పనీలు వాళ్ళే చేసుకోవాలి పొద్దుగాలా. సిటీలుల అయితే మొత్తం టెక్నాలజీ పెంచిపోయింది కదాండి మొత్తం మషిన్స్ ఏ అలా తే బాగా రిలాక్స్ ఉంటయి కదా అందుకు
గ్రా ఉ గ్రామంలో ఇంక ఏ రు కూల్ వాతావరణం మనం ఉండే ఫ్రెష్ హెయిర్ వాళ్ళు తీసుకోవడం వాళ్ళ హెల్త్ స్ హెల్త్ ఇష్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి చె ట్లూ పర్యావరణం అవన్ని ఆల్కి అందుబాటులో ఉంటాయి కాబ
ఆక్సిజన్ కూడ అక్కడ ఫ్రెష్ ఉంటదండి. ఇట్ల పొల్యూషన్
అదే అండి ఇగ
పోలిష ఉండదు ఉ అంత మొత్తం ఫ్రెష్ గా ఉంటరు
పైగా పోల్యూషన్ త ఇ మిగతా ఏం ఉండదు అక్కడ ఇంక, ఎన్ని చెట్లు పట్టినా ఏం చెప్పినా
క్సే ఉంటాయి కదా అండి కొంచెం
స్పేస్ స్పేస్ కూడ ఎక్కువ ఉండదు అక్కడ బిల్డింగ్స్ అంటరు గానీ అన్నీ మొత్తం బిల్డింగ్స్ ఇంక అక్కడ
ఇప్పుడె అనుకోండి ఇప్పుడు
హ
ఎక్కడ సైడ్ ల పోవాలకుంటే బైక్స్ ఏ ఇపుడు కొంచెం దూరం పోవాలంటే బైక్స్ ఏ ఇగ అప్పుడు గ్రామం ఉంట్లే ఎంతన్ దూరం అని నడిసిపోతారు వాళ్ళు అందుకే హెల్తీ ఉంటారు
అవును లా
ఇప్పుడు మనకి ఇప్పుడు సీరియల్ తీసుకు డి కొంచెం దూరం వెళ్ళాలంటే కూడా, బైకె కావాలి నడిసి వెళ్లం మేము. అందుకే హెల్దీగా ఉండండి
ఉండరు అంతే ఇగ సిటీ లైఫ్ అంతే ఉంటదండి. అక్కడ ఫుడ్ కూడా హైబ్రిడ్ హైబ్రో వెజిటేబుల్స్ దొరుకుతాయి అక్కడ ఓ
ఇప్పుడు జనరేషన్ అయితే ఇప్పుడు పాస్తా నూడుల్స్ అది అది తినేసి
ఆ జంక్ ఫుడ్ ప్రదేశాలకి ఏ జంక్ ఫుడ్ ఎక్కాల ంది వాళ్ళ ఏంటి అంతా కష్టం చేస్తే ఉపషం చేసుకోవడం ఎందుకు అది తెల్ అదే అదా అ తెల్సి తెల్సే ఉంటది మ్యాక్సిమమ్ కనీ తెల్స కూడా అట్లా చేస్తూ ఉంటారండి
ఆడినట్టు ఒక టైం అంటే ఉ ఇప్పుడు గ్రామంలో అయితే జొన్నా రొట్టె ఆ రొట్టె అని ఈ రొట్టె అని మొత్తం ఫైబర్ ప్రోటీన్స్ అపరి రొట్టే ఉంటది కదాండి దాని దాని గురించి వాళ్ళు బాగా హెల్తీ ఉంటారు కూడా వర్క్ కూడా బాగా చేస్తారు గ్రామం వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి స్కూల్ పోవాలంటే వాళ్ళ ఇల్లు ఇలా ఉంటే స్కూల్ దూరంలో ఒక స్కూల్ ఉంటది నడిచి వెళ్ళాలి ఇప్పుడు సిటీలో అయితే బస్లు అన్నీ బాగా స్కూల్ కూడా బాగుంటది
అదే అండి గ్రామంలో ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్ దరుకుతాయంటే చేైన్ లో వెళ్ళిన వాళ్ళందరుూ చైన్ చైన్ నుంచి తెచ్చుకోవడం ఒకకేం చేసుకుంటారు వాళ్ళు ఇలా
ఉ వాళ్ళు కూడా పె పెంచుకుంటారు పంచుకుంటారు
ఆ ఇంట్లో చుట్టు పక్కల చెట్లే ఉంటాయి వాళ్ళు వెజిటేబుల్స్ కూడా ఇంట్లో ప్లేస్ ఉంటే మంచిగా ఇంట్లోనే పెట్టుకుంటారు ఇంకా
అనుకోండి మీరు ఇది చెట్టు ఉప్పు వెజిటేబుల్ మీరు ఇది టమాటో లేకపోతే ఏదైనా వెజిటేబుల్ వేరేది మీరు పండించిే మేము వేరే పండిస్తే మీరు ఒకసారి ఇస్తారు మేము మీకు ఒకసారి ఇస్తాం అంట చ నష్టంది అక్కడ లేకపోతే మరి పప్పు వేరేది అయితే వాళ్ళు మరి ఎక్స్చేంజ్ చేసుకున్నమా చేసుకుంటారు ఇప్పుడు కందిపప్పు అయినప్పుడు లేకపో కుంటే పెసల పప్పు ఇలా ఒకరు ఒకరు వేసుకుంటారు కదా పెద్ద అయితే ప్లేస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు అక్కడ ఏము ఉండదు అట్లా కొనుోడం ఇలా ఉండదు మీరు ఇది అయితే నేను అది ఇస్తా అన్నట్టు బాగా క్లోజ్ గా ఉంటారు ఇంకా మంచి చెడ్డలు తెలుసుకుంటారు ఇక్కడైతే బిజీ లైఫ్ ఏమ అయితుని ఇప్పుడు సైడ్ కూడా ఏమి నస్తున్నది కూడా తెలియదు బి సిటీలో అంటే ఇప్పుడు ఆ ఆఫీస్ పోతారు నైట్ వర్క్ చేస్తారు మొత్తం బిజీ బిజీ వర్క్ కదా
ఇడి బట్ ఇక ఈ జనరేషన్ లో తప్పదు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలని అంటే గ్రామం వదిలేసి వాళ్ళు అక్కడ వెళ్లాాల్సింది కంపల్సరీ అద వాళ్ళ లైఫ్ సెట్లు అవ్వాలిని ఇష్ట వ జనరేషన్ మన పిల్లలు కూడా సెట్ల్ అవ్వాలంటే ఇ గ్రామంలో వెళ్ళక తప్పదు కాకపోతే పాపం కొందరు ఎలా ఉంటున్నంటే కొందరు ఎలా ఉంటు చన్నారు అటు వెళ్ళిపోతే తన పేరెంట్స్ ని మర్చిపోవడం తల్లిదండ్రులు మర్చిపోవడం కనీసం వన్ ఇయర్ కి ఒక్కసారి కూడా రావట్లేదుల్ తల్లిదండ్రలు ఎదురు చూస్త
ఆ హాస్టల్ లా ఉంటారు
ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ ని కలవడానికి వస్తే వాళ్ళ ఎంత హ్యాపీినెస్ ఫీల్ అవుతారని కొంతమంది అసలు అస్సలే ఆలోచించుకోవడం లేదు వళని చూసుకోవడానికి ఎవరు లే ఒక బాబు ఒక బాబు ఉన్నాడు అనుకోండి ఇక ఇద్దరున్నా లైఫ్ లో సెటిల్ అయిపో మ్మ్ హ్ వాళ్ళు ఓల్డ్ ఏజ్ లో పాపం మనం చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళకు ఓల్డ్ హౌస్ అనేసి ఓల్డ్ఏజ్ అనేసి ఓల్డేజ్ హౌస్ లో వీళ్లందరిని అసలు వేయడం అలా చేస్తున్నారన్నట్టు ఇంకా
మ్మ్ హ్ సిటీ లైఫే అట్లా అనుకుంటా నేనైతే ఇప్పుడు చూడండి ఇప్పుడు వాళ్ళు వెళ్లినప్పుడు వాళ్ళు బాగుంటారు కొంచెం ఇక్కడ లైఫ్ స్టైల్ మారలంటే అంటే మొత్తం ప్రజలు అంటే ఇప్పుడు మర్చిపోతారు వాళ్ళ లైఫ్ ఫస్ట్ నుంచి ఎలా ఉండే వాళ్ళ పేరెంట్స్ దాని కోసం ఏం చేశారు అన్ని మర్చి పోతారు
అదేందీ ఈ జనరేషన్ పిల్లలే అలా ఉన్నారండి ముందు ముందు జనరేషన్ ఇంక ఏమవుతదో అని ఒక ఇంటెన్షన్ ఒక భయం కూడా ఉంది
మ్మ్ లేకపోతే కొంచెం పిల్లలు కూడా కొంచెం మంచి ఉం ఉంటారు దాన్లో అంటే తెలివైనోళ్లు వాళ్ళు మంచిగా మ్మ్ అదే లక్కీ వాళ్ళు వాళ్ళు ఉంటారు ఇప్పుడు పిల్లలు వాళ్లది మరే మా మమ్మీ మా డాడీ మా కోసం ఇంత చేసారు మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకోవాలి హార్డ్ వర్క్ బాగా హార్డ్ వర్క్ చేస్త్ బాగా హార్డ్ వర్క్ చేస్తారు
అలా ఆలోచించుకొని పేరెంట్స్ ని చూసుకోడానికి కనీసం టూ త్రీ టైమ్స్ వచ్చి వెళ్లడం గాని అలా చేస్తే అయితే బాగుంటది సో దాని గురించి ఫ్రీ గా సిటీ లైఫ్ వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ మూవీస్లల్లో ఇలా చూపిస్తూ ఉంటాడండి
అవును దాని గురించి మూవీలు నేను చూసాను అండి
ఆ ఏమో మూవి అండి దాని పేరేంటిదండి
ఇది కాదే మ్మ్ దాని పేరు గుర్తు రావట్లేదండి చూసాను రెండు మూడు మూవీస్ చూసాను అలా అది తెలుగులో మూవీస్ ఉన్నాయి అని కొంచెం రావట్లే నేమ్ గుర్తు
మ్మ్ హ్హ్
మ్మ్
అదే అండి
ఇప్పుడు మూవీస్ కూడా మా లైఫ్ లాంటివే తీసుకున్నారండి ఇప్పుడు మూవీస్ కూడా ఫస్ట్ డే ఒక స్టోరీ నడిపి తీసు కున్నారు గాని ఇప్పుడైతే మొత్తం మే మా దగ్గర ఎట్లా నడుస్తుంది అది దాని తోటే మూవీ తీస్తున్నారు స్టోరీ మొత్తం మన లైఫ్ దే స్టోరీ తీస్తు స్తున్నారు ప్రీమియమ్
ఓకే అండి ఇంకా ప్చ్ చాలా వరకు అయితే గ్రామం సిటీ రెండు ఈక్వలే
ఆ ఇప్పుడు కాకపోతే దాన్ని పట్టి ఉంటది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఎలా ఉండ
సడెన్ బర్డ్రెస్
ఇప్పుడు చూడండి సిటీలు కూడా బాగా చాలా మంది ఉంటారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెట్లని ఇష్టపడే వాళ్ళు ఇంక ప్లెస్ తీసుకొని దాన్లో ఇప్పుడు జాబ్ రీట్రయల్ మెంట్ అయితది కదండి వాళ్ళకి బాగా ఇష్టపడిన వాళ్ళు జాబ్ రిటైర్ అయిన తర్వాత దానిలో చెట్లు ఇట్లా పెట్టేసి మళ్ళా అంటే ఇప్పుడు ఫస్ట్ లైఫ్ ఎలా ఉండే అలా చేస్తున్నారు. కొంతమంది
ఓతే ఇంకా పొల్యూషన్ కోసం ఒకె కాలిగా ఉండడం, ఎందుకు ఏదో ఒక వర్క్ ఉండాలి. మనిషికన్నా ఇప్పుడు ఒక ఏదనంగా వర్క్ ఉండలి కంపల్సరి ఖాళీగా ఏం ఇక డైలీ మొత్తం ఉంటే, అది ఆ బాడీ అనేది అసలు మొత్తానికి శతకానిలాగ అవుతుందనేసి. ఏది ఏదో ఒకటి స్ బ
ఉన్నాయి కదండి ఇప్పుడు టీవీ ఉన్నాయి ఇప్పుడు ఫ్రిడ్జ్లు వల్లు లా వాటర్ గుడా దాని తాగొడరు అంటారు కదా! పెద్దవాళ్ళు దాన్నుంచి హెల్త్. ల్త్ బాగా పాడైతుంది
అంతే గా వాళ్ళు ఏదో ఒక వర్క్ కొనసాగించాలి అన్నట్టు చెట్లు పెట్టుకోవడం, వాటర్ పోయడం దానికి ఏదో ఒక ఎక్సైట్మెంట్గా వాళ్లు కొంతమంది తనా ఫ్యూచర్ని కొంచెం అలా చేసుకుంటున్నారు ఇంకా
అవునండి? సరే అండి మీ మీతోని మాట్లాడిన బాగా సంతోషంగా అనిపించిందండి, థ్యాంక్ .
ధన్యవా నాగుడండి కాల్ స్వీకరించినందుకు మాట్లాడినందుకుడా చాలా
ధన్యవాదాలండి
ఓకే అండి ధన్యవాద్